చేస్తున్నారు
ఏం చేయలేదు ఊరికే ఉన్నాము
తిన్నారా
ఆ ఇందాకే తిన్నాం మీరు
ఆ తిన్నాం ఏం చేసుకున్నారు మీరు
ఏమి చేయలేదండి ఊరికే ఉన్నాం
అవునా
మీరు
మేము ఏం చేయలేదండి ఇది పప్పు చేసుకున్నాము
ఓ మీరే చేసారు ఈరోజు
అవునండి మేమే చేసాము
బావుందా అండి టేస్ట్
ఆ చాలా బావుందండి
ఉహ్మ్ ఇంకేం లేండి
ఆ మీరు కూడా వచ్చేయండండి మా ఫ్లాట్ కి అయితే
మీరు ఇక్కడే ఉన్నారా అండి
అవునండి ఈ రోజే
ఎప్పుడు వచ్చారు అవునా
అవునండి
క్లాస్ అయినా ఈరోజు ఏమంత జరగలేదు లేండి
అవునా అండి క్లాస్కేళ్లారా అండి మీరు
ఆ వెళ్ళేసి వచ్చాను
అవునా యా అటెండెన్స్ ఏ టైమ్ కి తీసుకుంటారండి
అసలు అటెండెన్స్ తీసుకోలేదండి పేపర్ లో రాపించుకున్నారు నేమ్స్ అన్
అవునా అండి మా నమ్స్ కూడా రాసేయచ్చు కదండి అయితే
అప్పుడు తెలీయదు కదా అండి అందుకే రాయలేదు
అవునా అండి
హ్మ్
అయితే ఇంకా రోజు ఎన్నింటికి వదిలేస్తారండి కాలేజ్
ఏమో తెలీదండి ఈరోజైతే ఏమో క్లాస్ లేవని చెప్పి పంపించేశారు మధ్యాహ్నం
అవునా
అవునండి
హ్మ్ ఇంకేంటండి మీరేం తిన్నారండి
నేను క్యాబేజ్ కర్రీ రైస్ తిన్న అండి
అవునా
హమ్
ఇంకేంటండి మరి ఏం చేస్తూ ఉంటారు మీరు పీజీలో
ఏం లేదండి ప్రస్తుతానికి అయితే ఊరికే ఉన్నాను
ఉహు
హ్మ్
ఏం చదవట్లేదా అండి మీరు
లేదండి
హుమ్ ఇంకేంటండి అవునవును ఓ ఇంకేం లేండండి మంచిగా టాపర్ అవుతారు మీరు
లేదండి ఇంకా నేర్చుకోవాలండి అవునండి మీకు తెలుస అది పోస్ట్ పోన్ అయింది
అవునండి అదేదో పోస్ట్పోన్ అని చెప్పారు గ్రూప్లో
అవునండి
హుమ్ అది అందరూ ఎలిజిబుల్ అంట అండి
అవునా
అవునండి అదేమి ఆ ప్లేస్మెంట్ ఈ రోజు ఏదో కండక్ట్ చేసారు కదా సూపర్ సెట్ ది అందులో వాళ్ళు టెస్ట్ చేస్ మాకి చాలా మందికి సిజిపే ఉంది కాకపోతే మేము ఎలిజిబుల్ కాదా అని చెప్పి టెక్స్ చేస్తే దానికి ఇన్ఫర్మేషన్ అంతా మల్లి పంపిస్తాను మెయిన్ స్టూడెంట్స్ ఎలిజిబుల్ అని పెట్టినాడు
అవునా
అవునండి
ఉ
ఇంకేంటి
చెప్పాలండి ఇంకేమన్నీ నీట్ టెక్స్ట్ పోస్ట్ పోన్ అయింది
హుమ్
ఉ
ఏం చేస్తా ఉంటారు మీరు పేజీ లో ఒక్కదాన్ ఒక్కరే
కాలేజ్కి వెళ్ళాం కదా అండి
ఆ అయిన తర్వాత
కాలేజ్ పోయి వచ్చిన తర్వాత వర్క్ చేసుకుంటున్నా అండి తినేసి
ఓహో
కొంచెం వర్క్ ఉంటుందండి ఇందాక చెప్ప కదండి అది అవి చేసుకుంటూ ఉన్నా తల నొప్పిసాంది హెడ్ ఏక్
అవునండి అట్ల చదవడం అవునండి
పొద్దున అది పెట్టినారు కదా గ్రూప్ లో
ఆ అవునండి
దానికి బర్డ్స్ పెట్టుకొని అది చూడానికి సగం తలనొప్పి అరుసున్నాడు వాడేమో
అసలు ఏం చెప్పలేదండి ఆ ప్లేస్మెంట్ డ్రైవ్ లో అసలు ఏమి
అందుకే మేము సగం వరకు చూసి వదిలేసామండి
నేనైతే చూసుకు నేను అసలు నేను జాయిన్ అవ్వలేదు
ఆ ఆ
మా ఫ్రెండ్ దాంట్లో చూసాను నేను హాఫ్ లో నిద్రపోయినా ఇంక చూసుకుంట చూసుకుంటా
హుమ్
అంత బాగా చెప్పిన్నారు వాళ్ళు నిద్రొచ్చేలాగా చెప్పేసిన్నారు
హ
ఇంకేంటండి మీ రూమ్మేట్స్ ఉన్నారా
మ్మ్ ఆహ లేరండి ఆ పిల్ల కాలేజీకి వెళ్ళింది అండి ఇప్పుడు వస్తుంది
వాళ్ళకి కూడా శామ్సంగ్ ట్రైనింగ్ ఉంటుందా అండి
వాళ్ళకే ఉందండి వాళ్ళకి ఫస్ట్ ఆల్రెడీ ఐ ఓ టీ అండి ఆ ఇలా అల్రే
ఆ అదే అదే ఊ మళ్ళీ ఎగ్జామ్ ఏదో అయిపోయిందంట కదండి
ఆ ఎగ్జామా ఏం ఎగ్జామ్
సామ్సంగ్ ట్రైనింగ్ గురించి కొంతమంది ఐ ఓ టి అని వాళ్ళకి ఎగ్జామ్ పెడతారంటండి
అవునా ఏమో తెలీదండి వాళ్ళకైతే ముందే ఆల్రెడీ సెమ్మప్పుడే వన్ టు ఫైవ్ చాప్టర్స్ చెప్పేసినారంట
అవునా
ఆ ఇప్పుడు సెవెన్ టు సిక్స్ టు టెన్ ఏమో చెప్తారా అంటా అండి ఈ ఈ హాలిడేస్ లో ఇప్పుడు
అవునా ఓకే ఓకే
మ్మ్
ఏముంటుందండి ఆడ ఏమిచ్చినారండి ఈ రోజు ఫస్ట్ సెమ్మె వెళ్ళింది
అసలు ఏం చెప్పలేదు ఏదో మ్యాథ్స్ క్లాస్ అని మ్యాథ్స్ దాంట్లో కూర్చపెట్టినారు ఏదో స్ట్రాటిస్టిక్స్ అదేమో చెప్పిండు అంతే ఇంకా మళ్ళీ లెవెన్ కి ఇది ఉందని దీన్ని జాయిన్ అవ్వమన్నాడు ఓరియంటేషన్
ఆ ఆ
ఇంక తర్వాత ఇంకా లంచ్ టైం అయింది వాళ్ళు స్టార్ట్ చేసిందే లెవెన్ అంటే లెవెన్ ఫార్టీ కి ఏమో స్టార్ట్ చేసినారు ట్రైనింగ్
అవునండి అవునవును మ్మ్
ఇంకా అందుకు లంచ్ తర్వాత తీసుకుంటా అన్నాడు మళ్ళీ లంచ్ తర్వాత వన్ ట్వంటీకి వచ్చి మీ క్లాసెస్ లేవు మీరు వెళ్ళిపోవచ్చు సి ఎస్ ఏ వాళ్ళు అని చెప్పినాడు ఇంకా ఏ ఐ వాళ్ళకి ఒకసారి సార్ దగ్గరికి పోయి అడగండి హెచ్ ఓ డి దగ్గరికి పోయి అన్నాడు ఇంగ ఆడికి పోయి వచ్చేసాం మేము ఇంకేం మాట్లాడలేదు స సార్ ఏం చప్పలే మేము
మ్మ్ అంతేలేండండి వాళ్ళెం చెప్ పరు మనమే నేర్చుకోళ్ళ అంత అక్కడ నా
ఇంక అంతే
ఆహా ఆ ఏముంది లెండండి ఇంకా ఆరు నెలలు మనకి పిస్మెట్ వస్తేస్తే చాలండి
మ్మ్ అది రావాలి కదా
ఖచ్చితంగా రాదని అనిపిస్తాందిండి నాకైతే
హ
ఇంకేంటండి మీ పీ జీ లో ఏం పెట్టిన్నారు తినడానికి అవును చెప్పాలి కదా ఓకే ఓకే ఆ మంచిగా ఉందా అండి
బొంగులు ఆ క్యాబేజ్ అయితే బానే ఉందండి సాంబార్ అయితే నేను తినను
ఎందుకన్ డి
ఏమో నాకు ఇష్టం లేదండి
అవునా దాంట్లో మరి మంచి
అట్లాంటివన్నీ ఏం వేయలేదండి పప్పుతో పప్పు సగం ఉంది
అయ్యో షట్
న పప్పు టైప్ చేసారండీ అంత
ఉ రూంకి వచ్చేయండండి ఈవినింగ్ మంచిగా నేను చేసి పెడతానండి
పొద్దున్నే దోశ తిన్నామండి మంచిగానే ఉంది
అవునాండి
అవునండి
పీజీ మొత్తం ఫుల్ అండి మీకు అక్కడ
లేదండి తక్కువ మంది ఉన్నారు
ఆ అదే తక్కువమంది అంటే ఫుడ్ మంచిగా పెడతారు కదండి అందుకు అడుగుతున్నా
ఏమో అండి అట్లేం లేదు నారా మామూలుగానే ఉంది
ఉ
ఉ
ఇంకేంటి
ఏం చెప్పాలండి ఇంకా
మీరు స్పోర్ట్ ఆడరా అండి హలో స్పోర్ట్స్ ఆడరా అండి మీరు
ఆ లేదండి ఏడా అండి ఇంకా టైం అయిపోయింది మనం అవన్నీ ఆడేది
అవునా అండి నేనైతే మంచిగా ఆడతానండి
మేము అంటే మేము మమ్మల్ని ఎవరి పిళ్ పంపిరండి అట్లా
ఎక్కడికండి ఎవరు పంపియనక్కర్లేదు మనమే వెళ్ళాలండి
ఎక్కడికండి ఎక్కడికి వెళ్తారండి ఇక్కడ ఏమున్నాయని
ఆక్కడ బ్యాడ్మింటన్ ఒకటి ఉంటుంది చూడండండి అక్కడ వెళ్ళండి మీ చుట్టుపక్కల బ్యాట్మింటన్ కోర్ట్స్ ఉండవా
ఆ ఉందిలేండి ఇక్కడ ఒకటి
ఆ అదే అంటే కాలేజ్ చుట్టుపక్కల సరౌండింగ్స్ లో పెడతా ఉంటారు కదా అందుకు నార్మల్గాడు
ఇక్కడ ఇక్కడ ఒకటి ఉందండి ఆడ ఏము ఏమంటారు అక్కడ గుర్తులేదు సరి ఇప్పుడు
ఆ ఓకే ఓకే అండి అక్కడ అక్కడ వెళ్ళి ఆడుకోవచ్చు కదండి మన మంచిగా టైం పాస్ అవుతుంది
అవునా
ఇంకా ఇక్కడ క్రికెట్ నేట్స్ కూడా ఉన్నాయండి ఇంకా ఇక్కడ క్రికెట్ నేట్స్ కూడా ఉన్నాయండి మా సరౌండింగ్ సైడ్ అయితే
అవునండి ఏమో అండి అంత
ఉ అక్కడ వెళ్లి ఆడుకోండండి చాలా బాగుంటుందండి మీరు గేమ్స్ ఆడాలి మంచిగా హ
ఏమో అండి మేము ఆడము
అవునాండి మీకు ఇష్టమైన ఫుడ్ ఏంటి
ఫుడ్ అంటే చికెన్ బిర్యానీ
అవునా మీకు మళ్ళీ బిర్యానీ చేయడం వచ్చా
బిర్యానీ చేయడం రాదు కానీ ఫిష్ ఫ్రై అయితే ఇంకా బాగుంటుందండి చాలా
అది మళ్ళీ అది వచ్చాండి మీకు చేయడం మరి
చేయడం రాదు అంటే లైక్ ఫ్రై అంటే ఏముంది అవి పెరుగులోకి పెరుగు నూనె ఫిష్ ఫ్రై ఇది ఫిష్ ఫ్రై పౌడరు కారము పూ గరం మసాలా చికెన్ మ చికెన్ మసాలా గాదు ఫిష్ ఫిష్ మసాలా అవన్నీ యెస్ కల్పి దానికిరుద్ది దాంట్లో పెనం మీద యేసారు ఆయిలు యేసా అంతే అండి తిని
అవునా అండి అంత ఈజీనా అండి అది
మర్ తి నేను నాకు తెలిసినంత వరకు అంతే అనుకుంటున్నా అండి
హా మేమైతే ఆ మేమైతే అలా చేస్ కొమండి
ఎలా చేస్
దాన్కంతా అదే మి ఆ ఏమి కలర్ రావడానికి ఉప్పు కారం అదంతా యేసార్ కదండి ఒక మళ్ళ వన్ అవర్ అట్ల పెడ్తామండి అవునా వన్ అవర్ అట్లే పెట్టారు కదండి కొంచెం సేపు
ఆ ఆ పెడ్తారండి
హ్మ్ తర్వాత ఆయిల్లో తీసేస్తారా అండి
ఆ ఆయిల్ లొ కాదు అంటే ఎ ఎక్కు అవునవున్ ఎక్కువ ఆయిల్ అయితే పోయమండి కొంచెం అంతే
అవునాండి ఉమ్ ఇంకా ఏమొచ్చండి మీకి ఫిష్ కాకుండా
మాకి ఏమి రావండి చేసేకి తినడం మాత్రమే వచ్చు
అవునా అండి నేర్చుకోవాలి కదండి అసలు మీరు వంటలు చేయక్పోతే ఎలా అండి
వద్దులేండి వచ్చేవాడు చేసారు లేఅండి
అవునా అండి అలా ఉండకూడ్దండి ఎప్పుడైనయ్ హ సరే అండి మరి
ఓకే బాయ్ అండి
బాయ్ బాయ్
బాయ్
బా